హలో హలో చేపండి మేడం
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి చదువుకుంటున్నాం
అవునన్న చాలా బిజీ అనుకుంటా కదండి కా కాల్ కూడా ఎత్తుతలేరు కదా
అవునండి కొంచెం పనిలో ఉండండి నేను
చెప్పు చెప్పాల కదండి మరి ఆలాంటప్పుడు
అంటే మీరు మళ్ళా చేస్తార అనుకోలే అండి
మీరే కదండి చేయమని చెప్తేనే కదా నేను చేసింది
అంటే కరెక్ట్ ఒక టైంకే చేస్తారాని నేను అనుకోలే కదండి
అవు అవునా
అవునండి
కాల్ లిఫ్ట్ చేయాలండి లేకపోతే మంచిది కాద అలా ఒకరు చేసినప్పుడు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతి తీయొద్దండి ఇంకోసారి ఓకేనా
ఓకే అండి తప్పుఅయిందండి క్షమించండి
ఏం చేస్తున్నా మీ మీ భార్య ఏం చేస్తుందండి
మా భార్య అన్నం పెడతందండి
అవునాయి ఈ రోజు ఏం కూర వండుకు ుంటున్నారు
ఈ రోజు
ఈ రోజు నువ్వు ఆ మీరు ఎప్పటికిీ
అంటే మేము నైట్ పూట
ఓ చపాతి తింటారు. చపాతిలోకి ఏం కూర ఉంటది.
అంటే ఇగా అప్పుడప్పుడు మేం పన్నీర్ కర్రి చేస్
అబ్బా అవునా
అవునండి.
హ్ హు ఇంకేంటండి విశేష చాలా ఇంకేమైనా ఉన్నాయా అండి మీ దగ్గర
సరనీ
మేముేం లేదండి అంటే పైకి వచ్చినాం చల్లగాలి కోసం అని ఏ తిరుగుతున్నాం అన్నమాట
అవునా అండి
అవునండి మస్తు చల్ల వస్తుందండి ఈ రోజ అయితే మధ్యాహ్నం ఎంత మబ్బు వచ్చింది తెలుసా వర్షం కొడుతుదేమో అనుకుందాం కానీ ఉరుములతో మెరుపులతో అక్కడికే సరిపెట్టుకుంది వర్షం రాలేదన్నమాట నిన్న సాయంత్రం సాయంత్రం కొన్ని కొన్ని చినుకులు పడ్డాయి అన్నమాట క్కన వర్షం రాలేదు మీకుెలా ఎలా ఉందండి వా తవరణం
మా పేళ్ళి కూడా చాలా చల్లగా ఉందండి.
మబ్బులు ఏమైనా ఉన్నాయా లేకపోతే నా నార్మల్గా ఉందా.
అంటే మబ్బులు కూడా ఉన్నాయి అండి.
ఏమన్న వర్షం పడే అవకాశం ఉంద అండి.
ఆ లేదండి.
లేదా అంటే అన్నారు. గాదా ఆ వార్తలు వోచ్చినాయి. కదా ఈ మధ్యకాలంలో వర్షాలున్నాయి. అని
అవునండి.
హ్ ఇంకేం చేస్తున్నరండి. మరి
ఏం లేదండి. మా పిల్లలతో మా పిల్లతో అంటే మా భార్యతో కొంచెం వర్క్ చేస్తునే హెల్ప్ చేస్తున్నానునండి. సహాయపడుతున్నా అండి.
ఏ చపాతీలు కాలుస్తున్నారా లేకపోతే చపాతీలు ఇట్లా రోల్ చేస్తున్నారా
అంటే చపాతీ కాల్వడం అండి.
అవునా అండి. అబ్బా చపాతి మంచిగా తింటారా అండి. మీరు మం డైట్ మెయింటైన్ చేస్తారూ అనుకుంటా గాదా
అవునా అండి.
లక్కీ పర్సన్స్ అండి మీరు
మీరేం చేస్తారండి.
మేం ఏం లేదండి, హాస్టల్లో పెట్టిన ఫుడ్ తిన్ ఆహారం మాత్రమే తీసుకుంటామండి. ఇంక మాకేం లేదండి. మాగ్గుడా ఒక భర్త మంచి భర్త రావాలని కోరుకుంటున్నామండి. అట్లా మంచిగా చేసి పెట్టేటోడు.
అవునా అండి?
అవునండి. అంటే మీరు చేస్తున్నారు కదా, మీప్ బార్యకి హెల్ప్ చేస్తున్నారు. కదా అట్లా
ఆ అవును అండి.
అలా ఉండరు. కదండి సహాయం చేసేవాళ్ళు
ఎందూకు నవ్వుతల్లు అండి.
ఆ ఏంటిదండి
ఎందుకు నవ్వుతున్నారు.
అంటే మీ భార్య అదృష్టవంతురాలు కదండి. అందుకే కొంచెం
ఆ అవునండి. తిన్నారా అండి?
ఇంక తినలేదండి, మధ్యాహ్నం తిన్నామండి. మధ్యాహ్నం తినేసిన తర్వాత అవును ఈ రోజు మాకు ఎంకూర పెట్టారన్ అంటే మిల్ మేకర్ పెట్టారండి, కాకపోతే ఈ రోజు మాకు కొడిగుడ్డు పెట్టాలి. కని పెట్టలేదు, ఎందుకంటే గ్యాస్ లేదు కదా
ఆ
అందుకనేసి అంటే వాళ్ళకు వండడం ఇబ్బంది అయితుందనేసి, మాకు కొడుగుడ్డు పెట్టడం లేదు ఇగ. ఆ ఒక కూరుండిర్రు, అప్పుడెప్పుడైనా సాంబార్ చేసేది. ప్రతి రోజు మాకు ఉండేది అన్నమాట. సాంబార్ కూడా తీసేసిల్లు. రైస్ పెట్టిగా రైస్ కూడా ఇప్పుడు, అది వరకేమో మేమే ఏస్ కునేది అన్నమాట. ఇప్పుడు వాల్లే ఏస్తున్నరు, వాల్లేసినా వాళ్ళు చాలానేే ఏస్తున్నరులే గని
అంటే వే, కరాబ్ కాకుండా చూసుకుంటార్రు కావచ్చు వాళ్ళు.
ఉమ్ అవునండి కనీ, కోడిగుడ్డు పెట్టనుండే అండి కనీ, పెట్టలేదు.
ఏం కాదుతీ అండి.
అలవాటు పడ్డ పానం అండి, కోడిగుడ్డుకు.
అవునా అండి.
అవునండి అంటే ఈ రోజున్ను బేస్తవారం పెడతారండి కొడు శుక్రవారం పెడతారండి పక్కా మళ్ళీ ఎంటిదింకా ఏంటిది దీన్ని ఏమ బుధరం ఉన్ను ఆదివారం చికెన్ వేడుతరండి ఇంగా మధ్యలో ఒక మూడు రోజులు ఆ మూడు రోజులకి కూడా ఆ పాపడాలు వేట్టడం రెండు సార్లు పాపడాలు వేడ్ తరు ఇంకొక్క రోజు ఆ ఒక్క రోజు మేము తింటే తింటాం లేకపోతే లేదండి అంటే ఏదో ఒకటి ఉంటదన్నమాట తి అం త అన్నం లో
ఆ హ, ఓకే ఓకె అండి.
కనీ ఇప్పుడు ఏం లేదండి. అందుకే ఈరోజు కొంచెం తిన్నాం కానీ, అంతా సంతృప్తి చెందలేదండి ఆహారం తోటి.
ఇంప్రోటిన్
మిల్క్ మేకర్ వండిరండి ఇప్పుడేమో బెండకాయ ఫ్రై చేయాలండి కానీ చేత్రో చేయ ఎందుకంటే పొయి మీద వొండు తున్నారు కదా ఫ్రై అంటే కొంచెం ఇబ్బంది అయితది గాదా వాళ్ళకి
అవునండి
ఏమున్నా
అయినా మీరు హా హాస్టల్ ఉంటారా లేకపో తే
హాస్టల్లోనే ఉంటామండి మేము
అవునాండి
అవునండి కానీ ఈ రోజు బెండకాయ ఫ్రై కూడా పెట్ పెట్టరనుకుంట అండి నా ఇష్టమైన కూర ఏం చేస్తారో అండి వీళ్ళు ఈ రోజు తినాలి మళ్ళీ సాయంత్రం ఎనిమిదింటికి అట్లా పోయి తింటామండి మీరు ఎన్నింటికి తింటారండి రోజు నైట్ సాయంత్రం
మేము వన్ థర్టీ ఇట్ల తింటమండి
ఆ వన్ థర్టీ యా
ఆఫ్టర్నూన్ వన్ థర్టీ తింటాం తర్వాతకి మళ్ళీ అంటే రాత్రి పూట ఇట్లా మన పదకొండున్నరకి తింటామండి మేము
పదకొండున్నరకి తింటరా
అవునండి
అట్లా తినకూడదు కదాండి నా సాయంత్రం సాయంత్రం ఎనిమిది ఏడు ఇంటికి కి అట్లా తిని పడుకో అంటే కొసేపు అటు ఇటు తిరిగేసి పడుకోవాలి అంతా లేట్ చేయొద్దండి ఆహారం విషయంలో
అంటే మేము కొన్ని చపాతి కదండి మరింత
చపాతి అయినా పర్లేదండి తొందరనే తినాలండి అంటే ఎన్నడోగునాడు అంటే ఏం కాదు కాని రోజు టైం అంటే సమయానికి తినాలండి ఆహారం తీసుకోవాలి మనము
అహా అయినా మాకేట్లా అంటే మాకేప్పట్నించి చిన్నప్పటి నుంచెల్లి మాకు అట్లానే
కానీ ఇప్పటి నుంచి అయినా పాటించండి ఏం కాదు. అంటే మీరు ఎప్పుడు పడుకుంటారండి మరి. పదకొండింటికి తింటే
మేము హాఫ్ అన్ అవర్నోతిని ఒక టెన్ మినిట్స్ అట్లా వాకింగ్ చేసి పడుకుంటామండి.
నడుస్తారా అండి తిన్న తర్వాత.
ఆ చేస్తమండి.
రోజు అలానే అయితే పర్ పర్లేదు కానీ అంటే మీకు అలవాటు అయినట్టుంది కదా. సమయానికి తినడం అట్లనే ఇగా అలవాటయిన వాళ్ళకి ఏం కాదు దు గాని కొత్త అలవాట్లు మ త్రం తెచ్చుకోకండి.
అది మా
హుహ్ మరి పొద్దుగాల ఎప్పుడు లేస్తరండి మరి అంత లేటుగా పడుకుంటే.
అంటే ఇక్కడ మొత్తం మేము లేసి పొలం అప్పుడప్పుడు పొలంకాడికి వెళ్తాం కాబట్టి కొంచెం అక్కడ ఎయిట్ వరకి అంటే ఎనిమిది గంటల వరకు లేస్తామండి. అంటే నేను అంటే నేను ఎ ఐ ఆ ఎనిమిది గంటల వరకు లేస్తా కానీ మా ఆవిడ సిక్స్కి సిక్స్ థర్టీకి లేసి సిక్స్ థర్టీకి గిట్లా లెసి చ చేసుకుంటాఅండి.
అవునా ముగ్గులేస్తాదా అండి మంచిగా.
ఆ కొంచం అట్లా
అవునా ముగ్గులు ఎసి అంటే సినిమాలో చెప్ పెడతరు కదా అండి అలానే చేస్తదా ఇగా
మరి ఈమె గంతగనం కాదండి.
ఆహా నార్మల్గా. అంటే ఎరు అ ఇప్పుడు చూస్ చుస్తాం కదా ఊళ్ళో అలానే ఉంటదా. మీ భార్య ఎలా ఉంటదండి. కొంచెం తనని వర్ణిస్తరా.
అంటే ఇప్పుడు నేను బయట ఉన్నాండి. అందుకని ఇప్పుడు
వర్ణించలేరా అండి.
అంటే ఇంటికెళ్లాక వాళ్ళతోని మాట్లాడిస్త గానీ ఇప్పుడు నేను బయటున్న కదండి.
తన గురించి మీరు చెప్పండి అం టే ఎలా ఉంటది అనీ.
ఎలా ఉంటదంటే బానే ఉంటది మంచిగా, ఒకా
ఒక ఎలా ఉంటదండి అంటే ఆలోచించకండి టక అంటే తొందర తొందర చెప్పాలి.
అంటేస్ అంటే సడన్ గా ఇట్ల ఎలా ఉంటది ఏమి పరిహాసమయితమండి.
అవునయి అయ్యో మీబ్ మీకు పెళ్ పెళ్లి అయి పోయి ఒక ఎనిమిది నెలలు అవుతుందన్నారు. నెలకొక్కా అది తెలుస్ చినపుడు టక టక చెప్పొచ్చు కదా అండి.
చెప్పుకొవచ్చు గాని అంతా ంత సడన్ గా అంటే అంతా ఫాస్ట్ గా అడగడం వల్లా కొంచెం
సరేలేండి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టనండి. ఓ కే అండి ఇంకా వేరేది ఏమైనా అడుగుతాను లేండి.
అదే అండి ఎల్లకా టే అడగడంలో అంత తప్పేం లేదు గాని, కానీ ఒక వన్స్ ఒక నిమిషం రెండు నిమిషాల తర్వాతికైనా చెప్పగలుగుతం గాని, సడన్ గా అంత ఒక్కసారి ఇట్లా అనేయడం వల్ల ఎవరికైనా కొంచెం అనిపిస్తది కదా అండి. అందుకనే అట్లా
సరే అండి నేను అర్థం చేసుకోగలను, ఇంక మీకేమైనా ఇప్పటి వార్తలు ఏమైనా తెలుసాయాండి కొత్తగా?
ఏం లేదండి. ఉప్పుడు కొత్తగా ఒకా న్యూస్ అంటే అప్పుడప్పుడు చదువుతాం అప్పుడప్పుడు ఒక మన ఇంట్రెస్ట్ అంటే మన ఆలోచ అప్పుడు మనం చెబుతామం ఇగ తర్వాతకీ ఒక మంచి మూడ్ ఉండాలండి. చదవాలం
వ వార్తలు అంటే రోజు అప్డేట్స్ వస్తాయి కదా రోజు వారి యి అన్ని తెలుసుకోవచ్చు అట్లా అని, అంటే ఈ మధ్యకాలంలో మీరేమన్న తెలుసుకున్నారా?
కొంచెం ఈ గ్యాస్ గురించి వస్తానండి
అవునా మీ ఇంట్లో గ్యాస్ మొద్దులు చాల ఉన్నాయా అండి మర్ రి
చాల ఏం లేదండి ఆల్రెడీ ఇప్పుడు మన క్యాస్మతో ఆల్రెడీ రిలీజ్ అయింది కదండి కొత్తగా
రిలీజ్ అయినయి ఏమొచ్చినయి.
అంటే ఆల్రెడీ ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు అప్పుడేమో నార్మల్గా బుక్ చేస్తే ఒక ట వన్ టూ డేస్కే వస్తేనీ ఇప్పుడు బుక్ చేస్తే ట్వంటీ డేస్ కిట్ల వచ్చేస్తన్నాయండి. ఆ
ఇరవై రోజులకు వస్తుంది ఒక గ్యా ఒక గ్యాస్ బుక్ చేసిన తర్వాత
ఆ ఇరవై రోజుల తర్వాత ఇస్తున్నా అంటే ఇంకా మొం మొత్తం పూర్తిగా వివరాలు తెలియదు కానీ కొంచెం వచ్చిన ఆ విషయం గురించం తెలుసుకున్నామండి మేము
అవునా అండి సరే ఇంకో ఇక్కడ మా దగ్గర అండి ఒక్కాడ రోజు నాకు పొగల్లాగా కనిపిస్తున్నయి కాకపోతే అయి పోగల్లా లేవ్వు ఏంటిదో అర్థం కావట్లేదు కానీ రోజు ఎళ్తున్నాయి ఆ పొగలు మాత్రం.
అవునా అండి.
అవునండి ఏమంటరండి అవి పొగలేను అసలు అవి ఏంటిో అర్ధం కావట్లేవు అంటే ఈ మధ్య కాలంలోనే ఆ మా అంటే మా పక్కన గల్లిలో ఒక య ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అందుకే భయమవుతుందండి అక్కడ ఏం జరుగుతుందో అని అప్పోగలేగినప్పుడల్లా
ఆ తిన్నారా అండి అయితే ఇప్పుడు
తినలేదండి. ఎనిమిది గంటలకు తింటాం మేము
అ
ఇంకేం చేస్తున్నారండి ఇంకా విషయాలు ఏమైనా పొద్దట్ అయ్యయ్యో మీతో మాట్లాడుతుంటే సమయమే తెలుస్తలేదండి. సరే అండి ఉం ఉంటున్నామండి మళ్ళీ చేస్తాం.
ఓకే అండి బాయ్
బాయ్